హలో హాయ్ హాయ్
హాయ్ హాయ్ ఎలా ఉన్నారు ఏంటి
ఏం లేదండి ఖాళీగా ఉన్నాను బానే ఉన్నాను మీరేలా ఉన్నారు
బాగానే ఉన్నానండి ఇప్పుడే మేము మేము మొన్న అరుణాచలం వెళ్ళామ అన్నమాట గుడికి
ఆ
గుడికి వెళ్తే ఆ గుళ్ళో దర్శనం చేసుకుంటున్నాం ఇప్పుడు
ఓకే ఓకే గుళ్లో అందరు సాంప్రదాయంగా వేసుకొస్తారు కదా సారీసుూ లంగామని
అవునండి జీన్సులు అవి వేసుకుంటూ వాళ్ళు గుళ్ళల్లోకి మా గుళ్ళల్లోకి అలో చేయరు
అవునా
ఆ
ఆ
మగవాళ్ళయితే పంచ కట్టుకోవాలి ఆడవాళ్ళయితే చీర లేకపోతే ఓని లేకపోతే డ్రస్ మాత్రమే వేసుకోవాలండి
ఆ
ఆ అంతేకాని జీన్స్ అవి వేసుకొని పం వెళ్తాము అంటే గుళ్ళల్లోకి మాకు ఎలా చేయరనమాట మా గుళ్ళల్లోకి
ఓకే అవునులేండి వాళ్ళగారుగా అట్లా కాకుండా ట్రెడిషనల్గా ఉంటు సాంప్రదాంగా ఉంటు
ఆ అందుకని ఇగో ఇప్పుడే దర్శనం అయ్యి బయటకు వచ్చాము మీరు కాల్ చేసారు
ఓకే ఓకే
ఆ మాకు మా ఇదిలో బాగా ఏంటంటే సంప్రదాయాలు అవి పాటించకపోతే మాకు పనికిరాదన్నమాట మా ఇదిలో మా రిలేషన్ దేశంలో అందరుూ కూడా సంప్రదాయం అనేది కంపల్సరీ పాటించాలి
ఆ అసలు మన ఇండియాకి గుర్తే అదండి సాంప్రదాయము సంస్కారం ఇది ఉంటానే కదా మన మన ఇప్పుడు వేరే వాళ్ళు చూడండి. అవుట్ ఆఫ్ వాళ్ళు కూడా శారీస్ కట్టుకోవడం ముద్దుగా వాళ్ళు అట్లా చేస్తున్నారు. ట్రెడిషనల్ గా వాళ్ళు కూడా మనలాగా ఉండాలని ట్రై చేస్తు
ట్రై చేస్తున్నారు ఇప్పుడు అమెరికా ఇదేంటి ఫారినర్ చూసారా ఎట్లా వస్తున్నారో అరుణాచలం వచ్చారు. ఫారినర్స్ మేము చూసాము అరుణాచలంలో ఫారినర్స్ చీరలు కట్టు టుకని చక్కగా బొట్టు పెట్టుకొని, గాజులు పెట్టుకొని ఎంత చక్కగా రెడీ అవుతున్నారు. రండి సంప్రదాయంగా మన ఇండియా ఇంట్లో వాళ్లేమో జీన్సులు, టీ షర్ట్లు వేసుకొని షార్ట్లు వేసు ని తిరుగుతున్నారు అవతల స్పేస్ వాళ్ళ ఏమో వచ్చి చక్కగా సంంప్రదాయంగా రెడీ అవుతున్నారు ఇక్కడ.
అవును ఎప్పుడైనా పూర్వీకులు ఎట్లా ఉండాలండి ఇప్పుడు నిండుగా శారీస్ గాని వాళ్ళు టాప్ టు బాటమ్ ఎక్కడ మన స్కీన్ షో చేయకుండా శారీస్ గానీ, జాకెట్లు కూడా హై నెక్ జాకెట్లు వేసుకోవడం. అంట వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు ప్రతి ఇది పద్ధతిగా ఉండేవాళ్ళు
అవును అందుకే నేనే మ మనకు మన ఇదిలో సంప్రదాయం అనేది పెట్టింది. అందుకే ఆడవాళ్ళు ఈ మధ్య ఎట్లా తిరుగుతున్నారు షాట్లు వేసుకొని పైన టీ షర్ట్లు వేసుకొని అవి పైకి వెళ్ళిపోతూ, కిందకి వెళ్ళిపోతుూ చండాలంగా ఉంది.
లేకు సునీస్ లేకుండా ఉండడము అదంతా చ్ చ్ అసలు మోరల్ వాల్యూస్ విలువలు ఉండాలి ప్రతి కుటుంబం గురించి మనం చెప్పడం అందరు కల్సు గట్టిగా గా ఉండడం పండ్ చేసుకోవడం అట్లా చేస్తున్నా ఇప్పుడు దేవాలయం మీరు అన్నట్టు దేవాలయానికి వెళ్ళినప్పుడు. అట్లా పెద్ద ఇప్పుడు నమస్కారం చెప్పినట్టు మనం వాళ్ళకి ఒకళని ఒకలు వేలెత్తి చూపేలా గాకుండా కొంచెం మనం మంచిగా రెడీ అయిపోతే బావుంటది శారీస్ వేసుకోవడం, చూడీదార్స్ వే మనం స్కిన్ బయటికి కనపడకుండా ఇలాంటి వాటి వల్ల చాలా ఘోరాలు జరుగుతున్నా కూడా అప్పట్లో డిబేట్ లా కూడా చేస్తారు కదండి.
అవునవునండి అందుకనే మా పిల్లలకి ఇవాళ్టి నుంచి నేను చక్కగా ఎట్లా ఉండాలి, మనం బయటికి వెళ్తే ఎలా నడుచుకోవాలి. ఎవరన్నా ఇంటికి వస్తే ఎలా సంస్కరించాలి. మనం వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పెద్దవాళ్ళు ఎవరన్నా ఇంటికి వచ్చినప్పుడు నమస్ కారం అండి అనాలి ఎవ ఎవరైనా వచ్చినప్పుడు కూర్చోండి అనాలి. అట్లాంటివి సంస్కారం అనేది మనం ఇప్పటి నుంచి మన పిల్లలకి నేర్పి పిస్తే రేపు వాళ్ళ పిల్లలకి వాళ్ళు నేర్పిస్తారు సంస్కారం అనేది
అదే అదే మనం అసలు మెయిన్ ఇప్పుడు ఇండియన్ అంటే ట్రెడిషనల్ గా చెప్తారండి, వాళ్ళకి మన మ్యారేజ్ అప్పుడు కూడా చూడండి, శారీస్, సల్వార్స్ ఈ కుర్తాస్ ఇ వేసుకుంటా ఉంటారు. ప్రాక్స్ ఇల చర్చి లో అట్ మాత్రం ఫ్రాక్స్ వేసుకుంటారు గాని ఏ మ్యారిజెస్ అయినా మనకి టెంపుల్స్ లో అయినా ఎక్కడ పోయినా కూడా, సంక్రాంతి అప్పుడు ఇప‌్పుడు చూడండి, పిల్లలు మొత్తం మంచిగా బతుకమ‌్మ ఆడేటప్పుడు సంక్రాంతి అప్పుడు అందరు లంగవోనీలు వేసుకుంటా ఉంటారు.
అవునవును అది మన సంప్రదాయం అండి ఆడ ఆడపిల్లకి కట్టు బొట్టు గాజులు అనేవి, మ్ ఆ మన సంప్రదాయం అవి లేకపోతే ఆడపిల్ల అనిపించుకోదు. ఇవాళ రేపు కాలేజికి వెళ‌్ళే పిల్లలు చూసారా, కనీసం బొట్టు కూడా కనిపించట్లే ముఖాన, చిన్న బొట్టు పెట్టుకొని అయ్ ఎలా వెళ్తున్నారు చూడండి, జీన్స్లు వేసుకొని టీ షర్ట్లు వేసుకొని ఆ టీ షర్ట్లు పైకి వెళ్ళిపోయి ఒళ్ళంతా కనిపిస్తూ ఎంత చండాలంగా కనిపిస్తున్నారు చూడండి.
అవునా
దైమనదే మర‌్చిపో త్తున్నారు ఆడవాళ్ళు
అవును రైటే రైటే అంటే ఇప్పుడు ఎవరు అట్లా ఉండట్లేదం డి
మ్
ఎవరో ఇట్లనే ఉంటున్నారు
అవును మా జనరేషన్లో మా పెద్దవాళ్ళు కనీసం, ఆఆ‌ ఊ ఇంకా ఎవరన్నా మగవాళ్ళు వస్తే బయటికి కూడా పంపించే బయటికి కూడా రాణించేవాళ్ళు కాదు.
ఆ
ఆ ఆడవాళ్ళు మగ ఆడవాళ్ళని ఇంట్లోనే ఉండమనేవారు
ఆ
అట్లా చాట నుండి మాట్లాడటమే ముందుక వచ్చి కూడా మాట్లాడినిచ్చేవారు కాదు ఇవాళ ఓ ఆడవాళ్ళు ఏంటి మగవాళ్ళ ఏంటి అందరు బండ్ల ఎక్కేసి ఇష్టాసారంగా వెళ్తున్నారు చూసారా ఎట్లా ఉంద ప్రపంచం ఎ అట్లా మారిపోయిందో సంప్రదాయం అనేది పాటించడమే మానేశారు అసలు
అయ్యో అప్పుడు పెళ్లి చూపులు ఉంటే ఎట‌్లుండేది అండి ఇప్పుడు ఎట్లున‌్నయి అండి అప్పుడు పెళ్లి చూపులు ఎన్న ఉంటే ఎట్లుండేది తల ఎత్తడాకే స మచిపోయే వాళ్ళు
అవును
ఇప్పుడు అట్లా లేదు కదా
ఇవాళ అట్లా లేదు కదా మనం వాళ్ళు చూసి చూడాలంటే పెద్దవాళ్ళు చూడమ్మా చూడమ్మా అని నాలుగైదు ఐదు సార్లు అంటే అప్పుడు మనం తలపైకెత‌్తి చూసేవాళ్ళం ఇవాళ వాళ్ళంతటి వాళ్ళే చూసుకుంటున్నారు వాళ్ళంతటి వాళ్ళే ఇంటికి తీసుకొచ్చి ఇగో నేనె చేసుకో పోయేవాడు వీడే అని చెప్పని చూపిస్తున్నారు మనకి
ఆ
సంప్రదాయం అనేది మర్చిపోతున్నారు అసలు ఆడవాళ్ళు
అవును, వాళ్ళు ఇప్పుడు వాళ్ళ అప్పుడు అప్పటోళ‌్ళు అంటే కొంచెం భయమొ ఏదో ఉండే సిగ‌్గో ఎట‌్లో ఉండేది
ఆ
ఆ నైంటీస్ అంటే జనరేషన్ మాట్ వంది కదండి నైంటీస్ లో ఒకలాగా ఉంటారు, ట్వంటీస్ లాగా, మన యూట్యూబ్ షార్ట్స్ లో, కూడా చూస్తున్నాగా ట్వంటీస్ లో లేడీస్ ట్వంటీస్ లో లేడీస్ నైంటస్ లో లేడీస్
అవును అవును అవును కరెక్టే మీరు చెప్ ింది కాదంటల్ కానీ కాస్తో కుస్తో సంప్రదాయం అనేది పాటించాలి కదండి, ఎంత నైటీస్ లో నైంటస్ లో ఉన్నా ట్వంటీస్ లో ఉన్నా సంప్రదాయం అనేది ఒకటి ఉంది కదా మన ఇండియాకి.
అవునవును రైటె మీరు అన్నది
ఆ భరతమాత దేశంలో పుట్ టి మనం ఒక ఫారినర్ గా ఉం చట్టామంటే ఎట్లా చెప్పండి
కుదరదు ఆ
పిల్లగ ఆడ వేళ్ళంటే చక్కగా కట్టు బొట్టు చీర అన్ని కట్టు పెట్టుకుంటేనే అందం
అవునవును నిండు గ కనిపిస్తారులేండి మీరు అన్నట్ తో ఏ దెంట్లో లే ని నిండుదాన దీంట్లోనే ఉంటది
అదే కదా అందుకే సంప్రదాయం అనేది పద్ధతి పెట్టారు ఆడవాళ్ళకి అట్లా చీరలు కట్టుకొని మ్ పెద్దవాళ్ళ ముందు గౌరవంగా మాట్లాడటం అట్లాంటివి చేస్తుంటే మనకు కూడా ది దక్కుతుంది
ఆ
ఆ గౌరవం అనేది మనం దక్కించుకోపోతే ఇంకెందుకండి చెప్పండి
అవును రైటే
ఉ ఇప్పుడు అందరూ, ఇ గుళ్ళల్లోకి వెళ్తున్నారు వెళ్తూ షాట్లు వేసుకొని వచ్చేస్తున్నారండి గుళ్ళల్లో కూడా, మరీ అసహ్యంగా
అవున అవును గోరం అది
ఆ అంతే మరి షార్ట్లు వేసుకురావటం ఏంటి, ఒక టెంపుల్ కి వెళ్తున్నాం మనం ఎట్లా వెళ్ళాలి ఏంటన్నది ఇంకంత జ్ఞానం కూడా లేకుండా పోతుంది కనీసం జనాలకి చక్కగా ఒక పంచ కట్ కట్టుకొని ఒక కండువా వేసుకొని, చక్కగా ఓ షర్ట్ వేసుకొని, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటే, ఎంత బాగుంటుంది.
అవును మీరందరు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అండి. ఇప్పుడు కొంతమందికి తెలియని కూడా తెలియదం డి. ఇప్పుడు మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు వాళ్ళ మతం వాళ్ళదే ఆ ఇప్పుడు మొన్న చూడండి. ఒక చిన్న అంటే మనం పేర్లు అనుకోవద్దు కాని, చిన్న దానికి కొంచెం మంచి డ్రెస్ చేస్త్ కున్నామ్మా అన్నందుకు దానికి పెద్ద డిబేటే నడిచింది అంటే మేము ఇట్లా వేసుకుంటే మీకేమ స్తుంది ఆ అంటే ఒక తల్లి లాగా భావించి చెప్పాను. ఒక కూతురి లాగా భావించి చెప్పాను. నా నాయనా అన్నగా అంటే మేము ఇట్లా వేసుకుంటనే రేపులు జరుగుతున్నాయా. మ ఇట్ల వేస్ తపోతే రేపులు జరగవా అన్న కొంచెం ఏదన టాపిక్ రన్ అవుతుంది ఇట్లా
అవునవును అవి కరెక్ట్ మను ఆ మన వేసుకునే బట్టల బట్టే కదండి ఎదుటి వాడు నడుచుకునేది
అదే అదే
హ్మ్ అది లేకపోతే వాడు అట్లాగే చేస్తాడు ఒక దిశ ని అట్లా తీసుకుంటారు మరి సా ఇం ఫర్ ఎక్సాంపుల్
అదే అదే అయినా అదే అంటున్న మే మాట అట్లుంటేనే జరుగు తనే అట్ల అట్లానే అన్నారు మొన్న ఒకసారి ఉమ్ తనే ఒక విషయం అండి ఇప్పుడు ఎక్కడెక్కడల్లో మన సాంప్రదాయాలు పాటిస్తున్నప్పుడు, మనం కూడా నిండుగా పొద్దున్న లేసి మంచిగా, ఇల్లు అలుక్కోవడం, ముగ్గు పెట్టుకోవడము, ఇవి కూడా ఇప్పుడు ముగ్గులు పెట్టుకుంటారు కదా. పొద్దున లేసి పిల్లలు ముగ్గులు పెట్టుకోవడం లేకాపోతే, పసుపు బొట్టుతో కాళ్ళకు పసుపు రాసుకోవడం, నిండకూడదు మనకి బొట్టు కూడా నిదుట పెట్టుకోవడము. శారీస్ గట్ కోవడం ఇగీన్స్ ఇప్పుడు మీరు అన్నట్టు షార్ట్స్ టీ షర్ట్స్ వేసుకుంటే కూడా ఏం అనిపిదు. ఇప్పుడు బాయ్స్ కి గర్ల్స్ కి తేడా ఏమి ఉంటది ఆ
అట్లా చేస్తుండే జనాలకి కూడా పిచ్చి లేస్తుంది అండి ఆ ఒక మనిషికి ఒక మనిషి కి చెప్పాలన్నా కూడా భయపడుతున్నారు నేను ఇంతే నేను ఇలా అగే ఉంటాను అన్న వాళ్ళ మూర్ఖులకి మనం ఏం చేయలేం
అవును బయటే
ఆ
ఇప్పుడు ఒకటండి ఇప్పుడు ఒకటి ఇది దీని వల్ల జరిగినన్ని మనం చెప్పలేం. ఇప్పుడు లోకంలో చాలా కొన్ని నేరాలు గోరాలు జరుగుతాయి. రస్సింగ్ వల్ల చెప్ప పోలేము కానీ డ్రెస్సింగ్ కూడా అయ్ఉండొచ్చు అను అది ఒక పాయింట్ డ్రస్సింగ్ ఉండొచ్చు మే నాట్ అ ఉండొచ్చు అవ్వక పోవచ్చు, కానీ మన జాగ్రత్తలో మనం ఉంటే మంచిది.
అవునవును
మ్
అవును అట్లా అవున అవునండి మీరు చెప్పింది వాస్తవం అవును అట్లా చేయబట్టే కదా కొం కాస్త కూస్తో మనం లాంటి వాళ్ళ రోడ్డు మీ కాస్త తిరగలుగుతున్నాం, ఏదో ఏదనా పనులక వెళ్ళినా తిరిగి రాగలుగుతున్నాం. అలాగా ది ఒళ్లు అప్పగి చ్చి తీర్చుగే వాళ్ళు ఎట్లా ఉంటున్నారు చూడండి రోడ్డు మీద అసలు
అవును
అసలు వాళ్ళని చూడాలన్నా కూడా, ఒక మనిషి చూసి ఆశయించుకునే పరిస్థితిలాగా తెస్తున్నారు. మన సంప్రదాయాన్ని ఫుల్లుగా మట్ చ్చిపోయి పిచ్చే పిచ్చే డ్రెస్లేవెస్ కొని
ఆ సరే సరే ఓ కే అండి అ బాయ్ బాయ్
ఆ ఓకే అండి